హలో
హాయ్ అండి హలో ఆ బాగున్న బాను బగునావా ఆ బాగున్నానే ఏం చేస్తున్నావ్
ఏళ్లే పెళ్లి
ఏం లేద
పెల్లుంది దిది పెళ్లుంది షాపింగ్ చేస్తున్నాం
ఆహా ఓకే కాంగ్రా కుషన్స్ ఎక్కడా కానీ
హలో
ఓకే
ఐటమ్స్ తక్కువ వస్తాయి కదా
ఆహా అక్కడ తీసుకుందాం మన జ్యువలరీ అంత త
కొంచం హలో ఆ ఆ కట్టి తులం
ఓకే అంటే శారీ షాపింగ్ అంతా అక్కడేనా లేకపోతే అది వేరా
ప్యారిస్ అయి
సరే స
అది సైడ్ పిన్స్యే ఉన్నాయి సిన్ చిన్నవి ఉంటాయ్ కదా మ్మ్ ఈ మన చైన్సు చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయ్ శారీస్ అనాయ్పోయినై
ఆహా ఓకే ఎక్కడ తీసుకున్నారు శారీస్ మరి షాపింగ్ మాల లేకపోత్ అబ్ పై వాళ్లం వాళ్ళు తీసుకున్నారా హైడ్రెబాడేనా చెప్
హైదరాబాద్ లో హైదరాబాద్ లోనే బాగుంటదని
హ్ మ్ అవునవును ఇక్కడున్నోళ్ళు అందరూ హైదరాబాద్ ఎళ్ళే తీసుకుంటున్నారు మీరు అక్కడన్న అక్కడే తీసుకుంటారులే ఇంకేంటి అయిపోయినయ మిగతా పెళ్లి పనులన్నీ
మేను ఆ అయి
ఓకే
హ్
ఆ
ఏ నాక్ తెలిసిన ఒక ఆంటీ ఉన్నారే బ్లౌజ్ స్టి గ్ ఒకవేళ కావాలంటే వాళ్ళ నెంబర్ ఇస్తా ఒకసారి చూస్తే ట్రై చేయండి ఒకవేళ మంచిగే స్టిచ్ చేస్తున్నారు. నువ్వేలా నీక్ ఇష్టమైతే ఒకసారి ట్రై చేయరాదు
ఆ చేస్తాను చేస్తా అంటే ఆ బ్లౌజెస్ అందరు బాగానే ఉన్నారు
ఓకే ఆహా ఓకే ఇంకేం సంగతులే ఆఫీస్ అదే ఆఫీసా మారారా గట్కేసర్ దగ్గరా హలో హలో హలో హలో
హలో
ఆ చెప్పవే వాయిస్ విన్పట్లే
అదే ఆ సారీస్
ఆ సిగ్
లేడీస్ మన ఆర్నమెంట్స్ ఒకటే ఉంన్నయి అంటు
ఓకే ఓకే ఏమిక ఏం మేకప్ ఆర్టిస్ట్ ఎవరన్న కావాలన్నా నాకు చెప్పు మేకప్ వాళ్ళక్ గుడా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మెహెంది. పెట్టడానికి కానీ హెయిర్ స్టైలింగ్ గని మేక్ ఓకే
మెహెంది ఫ ఇగ మొత్తం ఆమెకి ఇచ్చేశాము
ఓకే
అందరికి అందరికి మెహందీ ఆమె ఇంకాప్పు వాళ్ళకిచ్చేసామ్ వాళ్ళు మొత్తం ఒక ఫైవ్ మెంబర్స్ గ్రూప్ అంట ప్యారిసోడియాము మళ్ళీ జడ
ఆ
లోకల్లో వేయడము అట్లా వాళ్ళు మొత్తం గ్రూప్ వాళ్ళే మొత్తం చేయడం
ఓకే అదే బెస్ట్ ైఫ్ ఇప్పుడు వేరె వేళ్ళ వాళ్ళని మాట్లాడుకోవడం కన్నా అంత కలిపి తీసుకోవడం బెస్ట్
హోటల్ కూడా ఇప్పుడు
ఇ
బానా బ్లిన్స్నే హో బ్లిన్జన్ అని ఉంది ఇక వాళ్ళు ఏంటంటే ఏ మనం ఇన్ని ఇన్ని మ మెంబర్స్ హండ్రెడ్ ఎ ఉంటుందంట హండ్రెడ్ మెంబర్స్ భోజనన్నం కూడా ఇగ మనం చేయాలంటే రిస్క్ కదా
ఓ ఓకే ఓకే అంటే ఇప్పుడు మనం ప్లేట్ వైజ్గా మాట్లాడుకోవాలి వాళ్ళతో అంతే ప్పుడు మనం ఎక్కడ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు మనకి తే చర్చ్చిస్తారా లేకపోతే ఎట్లా అక్కడే పెళ్ళి మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి వరకేనా ఇది అంటే న్వు చెప్పా ఒక హోటల్ అని ఆ హోటల్ లో మ్యారేజ్ చేసు పకును ఓకే
లేదు లేదు బయట వాళ్ళు అందరికీ
ఆహా ఓకే చాలా మంచి ఇక పెళ్లంటే ఇక అంత హడావిీల్లో ఉంటో మనం వంటల దగ్గర ఇక్కడకి అంటే మనం అంత టైం స్పెండ్ చేయలేము కదా
హు
అన్న ఐటెమ్స్బా అక్క ఐటమ్స్ బట్టి ఉంటుందేమో కాస్ట్
స్ ఫిష్ మళ్ళీ వాళ్ళు సాఫ్ట్వేర్ అన్నమాట అందరు అన్నం తినరు
ఓకే
కదా కొంచెం సీ ఫుడ్ వెరైటీస్ నూడిల్స్ మొత్తం
ఆహా అవున బ్ ఇప్పుడు కొంచం మంది నాన్ వెజ్ ఎక్కువ తినట్లేదు కొంతమంది అసలు చపాతి అట్లాంటివెక్కువ ప్రిఫర్ చేస్తున్నారు సమ్మర్ సీజన్ అంటే పిలగాళ్ళు
మధ్యలో మేము ఒక పెళ్ళకెళ్ళాము ఒక పెళ్ళకెళ్ళాము అక్కడై తే మస్తు వెరైటీస్ పెట్టిర్రు మీ ను ఎట్లా చేసారు దేంటని చెప్పి ఇంగ వాళ్ళు చెప్పిన ప్రకారమే ఇంక సేమ్ వా వాళ్ళ వంట మనుషుల్ని వాళ్ళు కాంటాక్ట్ అయితే వాళ్ళు డీటెయిల్స్ చెప్పారు
అవునా ఓకే ఓకే అంటే ఒకసారి మన టేస్ట్ చేసా మనం ఇట్లాంటి ఆర్డర్స్ ఇవ్వడం మంచిదబ్బా నువ్వు చెప్పినట్టు కొంతమందికి మంచి కుదురు కొన్ని వంటలు కొంత మందికి అన్ని మంచి చరాదు గదా అదేలే ఇక పెళ్లి మండపం అదే బుక్ చేసుకున్నారా పెళ్లి మండపం ఎక్కడ డెకరేషన్
ఇంకా హోటల్లోనే హోటల్లో హోటల్
మ్
లోనే ఒక ఒక సైడ్ ఏమో ఇట్ల పో ఫ్లోర్ లో పెళ్లి భోజనాలు ఇయన్ని అనమాట మ్ వాళ్ళే
ఆ
చూసుకుంటారు ఇగ వాటరు
వస్తున్నాయి కదా
టర్ బాటిల్స్ ఇచ్చేస్తున్నారా
ఓ ఇంక తీసేసుకుంటున్నాం డైఎట్టు చిన్నది అది ఆ డెమ్మల్ అవే తీసేసుకున్నాం మన
నీకేమన్న ఓకే ఊహు డెకరేషన్ కూడా లై ఫ్లవర్స్తో మంచిగా లైటింగ్ వచ్చేటట్టు చేస్తే చాలా బాంటదబ్బ్
ఇక అట్ఫైగా ఇక వాళ్ళ సాఫ్ట్వేర్లా అంక కొంచెం
ఆ మో ఫుల్ ఖర్చు కాదబ్బ పెళ్లి అంటే ఇట్ ఈస్ ఏ నాట్ ఈజీ థింగ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఒకప్పుడుంటే ఏమో ఒక టెన్ థౌసండ్ టెన్ ల్యాక్స్తో అయిపోయేది ఇప్పుడు టెన్ ల్యాక్స్ ఏంటి టెన్ ల్యాఖ్స్ భోజనాలకే ఐతుంది. ఈజీగా హా అదే
అదే అదే పెళ్లి మేము చేస్తాము అబ్బాయి వాళ్లేం రిసెప్షన్ చేస్తారు వాళ్ళది పెళ్లి ఖర్చు మందన్న అన్నమాట రిసెప్షన్ అబ్బాయి వాల్లే కట్నం అంటే
ఓకే
మేము ఫ్లాట్ ఉంది త్రీ హండ్రెడ్ స్కయర్యార్డ్స్ ప్లస్ బంగారం ఒక పదిహేను క్యాష్ అంటే సపరేట్గా ఏమి ఇయ్యట్లేదు మేము క్యాష్ ఇయ్యట్లేదు వాళ్ళే చూసుకోడం మొత్తం వస్తు పూర్వకంగ ఇట్లనె ఇస్తున్నాము మన పాప కూడా సాఫ్
పిల్లలకి వచ్చినప్పుడు మనకుంటుంది కదా ఊహు ఓకే అదే బెస్ట్ ఐడియా
తను కూడా ఎర్నింగే కదా తను కూడా ఎంప్లాయ్ ప్లాయే
ఆహా ఓకే వస్తామండి ఇంక తప్పకుండా వస్తామండి. నాక్ తెలు సిన వాళ్ళు షాపింగ్ వాళ్ళు ఆ రండి రండి.
ఇప్పుడు మనంటే మనకూడా కొంచెం ఐడియా వస్తా ఉంటది.
ఊ అంటే మీరు షాపింగ్ చేస్తున్నారేమో కదా అవునవునిప్పుడు మీరు ఎట్లా గో షాపింగ్ ఓపెనింగ్ చేస్తున్నారు ఒకవేళ క్వాలిటీ అవి మంచిగున్నట్టయితే మేము కూడా ఒకసారి వెళ్ళి చూస్తాం అంటున్నానండి.
అగ్గుడు రండి అంటున్నా నేను
ఆ తప్పకుండా వస్తానండి అంగ ఒకవేళ నాకు ఆ రోజు బిజీ లేకపోతే ఆఫీస్ లేకపోతే తే వస్తా తప్పకుండా అంటున్నా
ఆ రండి రండి. ఎందుకంటే మన చుట్టాలు కూడా అందర్ తెలుస్తూ ఉంటారు కదా
అవునవును
చుట్టాలు చుట్టరికాలు గది
అద్
ఒక పెళ్లి సంబంధానికి వస్తే ఇంకో పెళ్లి సంబంధాలు సెట్ అవుతాయి.
అవునబ్బా నేన్ కూడా ఒకటి ఇట్లాంటి సిచ్యువేషన్ చూసా ఇప్పుడు మా తమ్ముడు పెళ్ళిలో ఇట్లా మామూలుగా మా తెలిసిన కజిన్ సిస్టర్ ఇట్లా
ఆ
ప్చ్ అట్ల పెళ్లిలో వాళ్ళ స్ రిలేషన్స్ వాళ్లందరూ చూసేసి ఇగా క్కడా అమ్మ నచ్చిందని చెప్పేసి ఇక అమ్మాయిని డౌరీ లేకుండా పెళ్ళి చేసుకుంటున్నారు ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు
ఆ ఉంటది కొంచెం అట్లా
తను వే ఆఫ్ బిహేవియర్ అవి వాళ్ళకి నచ్చేసి అక్కడే చూసి మాట్లాడారు పెళ్ళికి ఇంక ఒకవేళ ఒక ఎగ్జాంపుల్ చెప్పాల అంటే పెళ్లి పెళ్ళలికడుకున్నార మన ఇంట్లో అబ్బాయి ఉన్నానుకో అబ్బాయిని ప్రతి ఫంక్షన్ తీసుకెళ్ళ బెస్ట్ మనతో పాటు అంటే ఇప్పుడు ఒక వాళ్ళు చూస్తారు చూసి ఇట్లా వేరే వాళ్ళని ఇట్లా అబ్బాయి ఉండడు అని చెప్పి ఇట్లా చెప్పుకుంటారంండి మన డైటి పెళ్ళి సంబంధా చూడాలి అవసరం లేదు ఆ టైంలో ఇప్పుడు మీరున్నార ఇట్లా ఎవరనా తెలుసా అంట ఇలా మా చుట్టాలన్నారని చెప్పి ఒకళ్ళ ఒకరుట చెప్పుకుంటం వల్ల నాకు తెలిసిట్టది చాన్ కేసస్ లో కూడా
నేను అది మన ఒకళ్ళు చూసు ఒకలా
అవును
ఇప్పుడు మన పిల్లలకి పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలి ఏంటి అనుకు మనకు కూడా ఐడియా వస్తుంది కదా
అవునండి
ఇప్పుకో వారం రోజులు ముందే అట్లా ఊరు వారం రోజుల ముందే వచ్చి అంటే చుట్టాలు అందరు ఉండడం పెళ్లి షాప్ ఇంట్లో పనులు ఉండే ఇప్పుడు అంతా రెడీమేడ్ అన్ని పనులు అయిపోత
అవునా ఆహా హా ఆ అదే అదే అతనికి పెట్ట ఏం వస్తువులు ఏమన్నా పెడుతున్నారండి మీరు మంచం అట్లాంటివి ఏమన్నా చెపియాల మన సైడ్ కొంచెం తక్కువ కాస్ట్ పడుతది అహా పెళ్ళికూతురు
అవునా ఆ మ మంచము బీరవాయి కచ్చితంగా కదండి ఆ
మ అంటే అటు సైడ్ కొ కొంతమంది ఏం చేస్తున్నారుంటే ఫ్రాడ్ చేస్తున్నారండి అట్లా కాకుండా మన దగ్గర ఏంటంటే క్వాలిటీ బాగుంటది ఒకవేళ తెలిసి చెప్ అంటే ఇప్పుడు మేము ఒక మ మంచం కొన్నాం రీసెంట్గా పెళ్ళికొడుకు పెళ్ళకి పెట్టడానికి అంటున్నారు మంచిది పెడితేనే వాళ్ళు లైఫ్ లాంగ్ గుర్తుంచుకోవాలంటారు కదా ఒకవేళ అట్లాంటివి వస్తువులు ఏమన్నా కావాలన్నా ఉడ్డు పరంగా మన సైడ్ అ త అడివే కదా అందు కొంచం కొంచెం తక్కువ కాస్ట్ వస్తది మీకు ఒకవేళ హు సోఫా గాని దివాన్ కట్ సెట్ ఇప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ ఇవన్నీ గు వుడ్ పరంగా అంటే మీ ఇష్టం అది ఒకవళు చేపిద్దమనే ఏం ఐ ఐడియా ఉం టే చేపిద్దాంమంటే నాకు ఒకసారి చె కాదు అండి తెలిసిం వా
ఇప్పుడు మం
సరే స
కొంచెం పేడుతనే ఉంటాం కదా ఇష్టం అప్పుడు చేపిస్ స్తాము టేకు ది మంచి డిజైన్ పెట్టి చెప్ పిద్దము
హు ఒకవేళ ఏమన్నా మమ్మీ వాళ్ళతో మాట్లాడండి ఒకవేళ ఏమన్నా ఐడియా ఉంది అంటే చూపిద్దాం అంటే ఆ సరే సరే మరి అప్పుడప్పు కాల్ చేస్తూ ఉండండి
సరే అండి ఆ సరే సరే ఖచ్చితంగా
ఆ ఓకే బాయ్